అ
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినబడుతుందండి ఏం చేస్తున్నండి
ఏం చేసేలా అండి మా దగ్గర అసలు వైఫై ఎప్పుడు పొద్దు నుంచి రావట్లేదండి అస అసలు ఏం చేయాలో అర్థం అయితలేదు
పైనద డి అంటే ఎక్కడైనా తిరగండి నేనయితే ఇంకో మధ్యానం తిన్నాండి అరగలేదండి అందుక పైకి వచ్చా డి అట్నే పొద్దుగాల బట్టలు అంటే స్నానం చేసి బట్టలు తక్కున్నాంమండి ఆ బట్టలు తీసుకెళ్ళమని పైకొచ్చేసా
అవునా మేము కూడా బట్టలు నిన్న విం పండగని పిండలేదండి రేపు ఫుల్లు బట్టలు ఉన్నాయండి పిండాలి
అంటే పండగయితే బట్టలు పండుకోవద్దా అండి
అంటే అట్లా కాదు కాని పూజ చేసేసరికి లేట్
అవునవునా అంటే ఆ చాలా పనులుంట
అట్లా పండగని బట్టలు విండకుండా ఉంటారా అండి పడుగని అన్నం తినకుండా ఉంటారా
ఉండరు కదా అదే అంటే కొత్త సంవత్సరం కదా కొన్ని పని అంటే చేయకూడదని ఉంట
ఆ కానీ నాకు చిన్నప్పుడు అంటుండేనండి ఈరోజు చదువుకుంటే రజ సంవత్సరం మొత్తం మొం చదువుకున్న దాని లెక్క ఈ రోజు జాబ్ చేస్తే సంవత్సరం అంతా జాబ్ చేసిన వాళ్ళు ఇ ఎలా సంప పైసలు వచ్చినాయంటే రోజు వస్తాయని అంటారంండి చిన్నప్పు
ఆ ఆమ ఇం మూవి చెప్త నమ్మ
ఆ మన ఇండ్లలో అట్లు ఏం లేవు కదండి అసలు అసలు కానీ అట్ల ఎందుకు అంటరు వాళ్ళు
ఏమో అండి అది జనవరి ఒకటో తారీఖు అట్లనే అంటారు ఒకటో ఒకేదినా ఇప్పుడు అలానే అన్
ఆ అ అసలు ఎందుకంట అసలు ఎందుకు వచ్చిందండి ఉగాది పండగ మనకి ఉగాది గురించి మీకేమైనా తెలుసా.
ఏ తెలువద అండి మీకిమె
అది తెలుగు తెలుగు సంవత్స అని తెలుసు ఈ రోజు మా అంటే రాశి ఫలాలు చూస్తరు. మనక ఎంత మంచిగ్ ఉంది బాలేదా అనేది చెప్తారు. అది ఒటి తెలుసు కానీ ఎందుకు ఇప్పుడు ఉగా చేసుకుంటాం ఉగాది పంట పండుగనే మొదటి పండుగగా పిలుస్తారంట. అదొకటి తెలుస అనమాట.
ఆ మొదటి తెలుగు వారికి ఇట్లా అంటే మనమయితే ఇద ఇదే అనుకుంటాం కదండి.
అవునండి మీరు మీకు మీకు తె ఇష్టమైన సినిమా అయినా ఏదైనా చెప్పండి నేను చూస్తాను.
నాకు ఇష్టమైన సినిమా ఆ నేను చాలా రోజులు అయితుందండి. ఈ సినిమాలు చూడక
ఇందాక బ్రహ్మాన ఆ బ్రహ్మానందం సినిమాలు ఏమన్నా ఇష్టమా అండి మీకు
ఆ బ్రహ్మ అంటే తను చాలా బాగా చేస్తాడు కదా అండి నటన
అవునండి
మీకు కూడా మీకు నచ్చదండి బ్రహ్మానందం న
ఇష్టమె ఇష్టమేనండి
ఏ అందరినీ ఎంత మంచిగా నవ్విస్తాడు అండి తను తన ఆటల ఆ ఆ ఆ పనులతో అంటే చిలిపి పనులతో
అవునండి అసలు మస్సు మస్ మంచోడు కదా అండి ఆయన
చాలా మంచోడండి. మళ్ళా తను బొమ్మలు కూడా గీస్తాడండి. అంటే దాన్ని ఏమంటరు. వాటిని ఏమంటారు. రండి
ఆ రా బొమ్మలు రాయ గీయడమా అండి.
నేమ ఉంటరు కదండి మంచిగా చేస్తడు అవి ఇంకా చన తనకి చాలా కళలు ఉన్నాయండి.
ఏమేం కలలండి
ఏమేం కల అంటే తన ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి చూసానండి నేను.
చూడలేదంటే ఆయన ఇస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు నాకు తెల్వదన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు.
ఆ తను అట్లాంటి అంటే కొన్ని చిత్రం చిత్రాలు గీసి అ ఆ ఇస్ గిస్ గిఫ్ట్ అంటే ఏమంటరు దాన్ని బహుమతిగా ఇస్తాడండి.
అవునా అండి అసలు ఫుల్ డొనేషన్లు కూడా చేస్తాడంటగా అండి ఎవరు ఏమో ఏమో డ డొషన్ ఆర్ట్ సర్ ఏమైనా బ్రెయిన్ ఖరాబ్ ఏమైనా ఆర్ట్ స సర్జరీలకి వాటి వాటికి పైసలు ఇత్తారంటే ఎవరండి
ఏమోండి తెలివదండి అంటే చ సోను సోను సుదుం సోను సుద్ కూడా ఎ
ఆ ఉన్ననే మహేష్ బాబు హీరో ఉంటడు కదండి. ఇ ఆయన చేత్తడు ఆయన ఫౌండేషన్ ఉంది హాస్పిటల్ ది చారిటీ ఉంది అని అంటరు అనమాట.
అవునం తెల్వదండి. ఆంగ్లం ఎక్కువ వస్తుందేమో అండి ఆ అట్లాంటివి
అవునండి అవునండి అసలు అది అవునులేండి. ఇప్పుడు శ్రీరామనమి పండుగ వస్తుంది కదా అండి. బట్టలు కొనుక్కున్నారా మరి.
ఆ కొనుక్కోవాలండి మా అంటే మా అక్క వాళ్ళు మంచిగా చేసుకుంటారండి ఆ పండుగ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాల వెళ్దామని అనుకుంటున్నాం అండి మా అక్క వాళ్ళనే తీసుకోమంట అండి ఇక బట్టలు గిన అన్ని
ఆ తీ తీసుకోండి మీ మీరు కొనుక్కునేటప్పుడు నాకు కూడా చెప్పండి కొనుక్కుంటాను నేను కూడా
ఆ చెప్తా అండి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ బళ్లు బండ్లు ఎట్ల బండ్లు తెలుసా అండి మీకు
ఆ తెలుసాండి
ఎడ్లబండ్లు తిప్పుతారండి ఊరు మొత్తం
మా దగ్గర ఏమో ఆటోలు ఉంటాయండి అట్ల ఎడ్లు బండ్లు అవన్నీ ఉండవని మా దగ్గర
ఆటోలు నిపుతారండి ఆటోలు రోజు తిరిగేటివే
అవునండి అవునండి మా దగ్గర దగ్గర ఆటోలు ఇప్పుడు ఒక యాప్ వచ్చిందండి ఇప్పుడు నేను ఫోన్ చేసిన అంటే మాత్రం నిమిషంలో నా దగ్గరకు వచ్చేత్తందంటా అండి
ఏంటిదండి ర్యాపిడ్ అవి
ఆ ర్యాపిడోనే కానీ మా ఊర్లో రావడం గొప్పదనం కదండి అండి అందుకే నేను ఇలా చెప్పుకుంటున్నాను అనమాట కొంచెం సంతోషం ఎక్కువ అవుతుంది ఆ ఇట్లా నేను అనుకోగాగానే ఆటో మా ఇంటి ముందల వస్తుంది బండి మా ఇంటి ముందల వస్తది కారు కూడా వస్తుదండి అసలు
ఎక్కిపోతారా అండి కార్లో కూర్చొని
అవునండి కూర్చొని పోతా నేను ఒక్కదాన్నే కార్ బుక్ చేసుకున్న ఒక రోజ అయితే ఎంత ప్రశాంతంగా పోయినాను హైదరాబాద్ వరకు పోయినా అండి మా ఇంటి కా నుంచి రాపిడోల
ఇంకేందండి మంచిగా చాలా స్వర్గం లేక్క
ఆ అంటే నాకు నా ఇష్టమైన అంత సేఫ్ అంటే మంచిగా అనిపిస్తుందిండి కొంచెం బస్సులల జనాలు అమ్మ అసలు మొన్న వచ్చినండి ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్లు జనాలు జనాలు బస్ స్టాండ్ నిండా
అవునా నాకు బైక్ మీద జ అంటే తిరగడం అంటే చాలా ఇష్టం
అవునా అండి మీరిప్పుడు కాబ అంటే మీరు పెళ్ళి చేేసుకుందాం అనుకుంటున్నారా అనుకుంటూ
ఆ ఏంటిదండి హలో హలో హలో వినబడట్లేదా అండి మళ్ళీ మీకు ఈ సిగ్నల్తో ఒక కదా